హలో
హలో
హాయ్ బ్రో
హాయ్ బ్రో నమస్తే
నమస్తే తిన్నారా బ్రో
హు అయిపోయింది బ్రో మీరు
మ్ తిన్న బ్రో
ఏ
ఏం చేస్తారు
ఆ ఏం లేదు బ్రో ఊరికే తిని అట్లా మూవీ డౌన్లోడ్ చేస్తా ఉన్నా
ఆహా మూవీస్ చూస్తున్నారా
మ్ అంటే ఈ మధ్య చాన్ రోజులు అయ్యింది చూసి మూవీస్ చూద్దామని
మూవీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ బ్రో మీకు
నాకు మూవీస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు
ఓకే
బట్ ఎప్పుడు టైం పాస్ అవడానికి అట్లా చుస్తా ఉంటా
ఆహ టైం పాస్ కోసం చూస్తారు అప్పుడప్పుడు
ఉ అవునవును
ఏం మూవీ చూస్తారు బ్రో ఇప్పుడు
ఇప్పుడు అది దరందర్ టూ డౌన్లోడ్ చేస ఇంకా చూడలేదు చూడాలా చేస్తాము
దురంధర్ టు హిందీ మూవీ అదా
అవున అవును బ్రో హిందీ బయి అంటే తెలుగు డబ్బులు కూడా ఉంది కదా
అవునవునవు
ఆ అదే చేస్తా ఉన్నాప్పురు ఫస్ట్ పాటు చూసాను అప్పుడే చాలా డేస్ కింద
బాగున్నా బ్ర ఫస్ట్ పట్
ఆ ఫస్ట్ పాట్ కూడా బాగుంది బ్రో అంటే మొత్తం అది రియల్ లైఫ్ ఇన్స్టూరెన్స్ వస్తుందిదంట అంటే ఇడియా పాకిస్తాన్ నది ఏదో అంత కరెక్ట్ నాకు చెప్పడానికి రాలేదు ర్ ఆా బాగుంది బ్రో మొత్తం టెరరిజం ఆ పాకిస్తాన్ లో వాళ్ళ కానీ ఇండియా మాఫ్టీలో వెళ్ళి ఎలా ఎదుర్కొంది అదంతా మొత్తం
ఆహా
బాగుంద ఇద్ మూవ అయితే
ఊహూ
హ
మీకు ఏమి మూవీ అంటే ఎక్కువ ఇష్టం ఇప్పుడు రీసెంట్
రీసెంట్ టైమ్స్ లో అంటే ఇంకా అదే అదే అనే చెప్పాలి బ్రో ద్దురందరే చూసింది నేను లాస్ట్
దురంధర్ లాష్ట
ఆ కొత్తవి ఏవి చూడలేదు ఇప్పుడు ముందు అయితే ఫ్రెండ్స్ ఉంటాండ్రి అట్లా భయ సినిమాలకి అలా వెళ్తాంటే మీ ఇప్పుడు అట్లా ఏం లేదు బ్రో, ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు
ఫ్రండ్స్ గ
బ్రో
ఇప్పుడు ఫ్రెండ్స్ త వెళ్లేేవారు ఇప్పుడు ఫ్రెండ్స్ లేరా బ్రో రావడానికి సినిమాకి
ఆ ఎవరు లేరు బ్రో ఎవరు కెరయర్ వాళ్ళుంతా డిస్పర్స్ అయిపోయినార అనమాట
ఓహో
ఒకరి ఏవరీ ప్లేస్ లో వాళ్ళకి వెళ్ళిపోయారు అ అప్పుడు కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు పీల్చు కెళ్తా అంటే ఇంక వాళ్ళతో బాటు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తేవా వెళ్ళేవాడిని
అవునా
ఇప్పుడు నేను ఒక కన్నా అంటే నే ఎక్కడికి వెళ్ళలేను ఇంకా మబ్బ అబ్బాయిల్లో అంటే
మీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో
నాకు ప్రభాస్ అంటే ఇష్టం బ్రో
ప్రబాస్సంటే ఎక్కువ
అంద
ప్రభాస్ ది ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మీకు
నాకు సాహో అంటే ఇష్టం బ్రో బాగా
సాహో అంటే బాగా ఇంట్రెస్టా మీకు సినిమా
ఆ బాగుంటారు బ్రో మ్యూజిక్ కు ఆ స్టైల్ ఆ స్వాగ్ అంతా బాగుంటది
సాహో మూవి హిట్ అయిందా బ్రో
అది ఏమో బ్రో నాకు తెలీదు ప్లాఫ్ అనే అంటారు బట్ నాకు తెలీదు ఆ కలెక్షన్స్ అవన్నీ మనకు అంత ఐడియా లేదు కదా ఉ బట్ నాకైతే నాచ్చంది బ్రో స ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ చూసింటా
బానే ఉంది మ
మ్ మీరు మీరు చూస్తుంటారా మూవీస్
ఆ బ్రో నేను మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ
ఆహా
మ్ చూస్తా ఉంటా మొబైల్స్ లో ఎక్కువ చూడడం గాని థియేటర్స్ లే చూస్ జనోటి
అవునా రీసెంట్గా ఎ మూవీ కి ఎల్లరు థియేటర్కి
నేను రీసెంట్గా థియేటర్కి వెళ్ళిందంటే ఇది బ్రో అని పేరు
గుర్తు రావడం లేదా సడన్ గా
గుర్తురవట్లేదు బ్రో
ఒకే ఓకే బ్రో
రీసెంట్ గా వచ్చేది వాజా టూ బ్రో వాాలా టు అని మలయాళం డబ్బు మలయాళం మూవీ తెలుగు డబ్బుడు
అవు
ఎల్లు బ్రో అది మంచిగుంది
ఓకే ఏ టైప్ బ్రో ఏ టైప్ ముూవీ బ్రో కామెడియా లేై
ఫ్రెండ్సు
ఫ్యామిలీ డ్రామానా
ఆ అవును బ్రో మొత్తం స్కూలు ఇదే ఉంటుంది అంతా మొత్తం సినిమా
అవును
మంచి సాంగ్స్ మంచి ఫీల్ అంతా ఎమోషన్స్ సో ఓవరాల్గా మూవీ అయితే మంచి బ్లాక్ బస్ట్ బ్రో ఫ్యామిలీ తో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చ్చ ఎస్పెషల్లీ సిబ్లింగ్స్ తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు
ఆ
ఆ మీరు చూసార బ్రో చూడలేదా అది చూల్లేదా
ఆహా లేదు బ్రో చెప్ కదా ఈ రీసెంట్ గా త పల్
అవున అవును ఒకవేళ మీకు టైం ఉంటే చూడండి బ్రో మంచిగుంది సి సినిమాది
ఓకే ఓకే బ్రో తప్పకుండా ఏదో చూసా నేను అ ట్రైలరు అలా
అవునా ఇప్పుడు మీకు వీల అయితే చూడండి మంచి మంచిగా ఉంటుంది మంచి ఫీల్ వస్తుంది మంచి గుడ్ మూవీ
ఆ ఓకే ఓకే బ్రో ఫ్రీగా ఉన్నాప్పుడు తప్పకుండా చూస్తాను
అదె
మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం బ్రో
రీసెంట్ గా అంటే అదే సి అదే సినిమా బ్రో వాలా టు స
రీసెంట్గాని కాదు మీకు మొత్తం అంటే ఒక మూవీ ఉంటది కదా ఏదన్నా బాగా నచ్చింది
నాకు మంచిగా సినిమా అంటే ఆ త్రిపులార్ బ్రో
ఆహా
త్రిరుపులారు మంచి ఫేవరెట్ మూవీ
ఉమ్ అదా
ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు ఉంటారు హీరోలు
అవునవును బ్రో
ఆ
మీకు ఎవరంటే ఇష్టం బ్రో ఏ యాక్టరంటే ఇష్టం బాగా
నాకు రామ్ చరణ్ అంటే ఫేవరెట్ బ్రో ఫేవరెట్ హీరో రామ్ చరణ్
ఓకే
ఆ
ఎందుకని బ్రో రామ్ చరణ్ అంటేనే ఇష్టం
అంటే రామ్ చరణ్ అంటే మంచి యాక్టరు మంచి డాన్సరు సో అట్లనీ
ఆ ఆ
కొంచెం ఫేస్ కట్ కూడా రామ్ చరణ్ లాగానే ఉంటది బ్రో నాది కూడా
ఓకే ఓకే యా అందు కని రాంచరణ్ ఇష్టమా
ఉమ్ కొంచెం ఆట గటు సినిేమ్న అలాగే ఉంటుంది
ఆ
అందు తనేర్లా
ఇకు ఆన్ స్క్రీన్ ఒకటేనా ఆఫ్ స్క్రీన్ అట్లా కూడా ఇష్టమేనా బ్ర
ఆఫ్ స్క్రీన్ కూడా ఎక్కువ ఇష్టం బతన స్టైల్ కాస్ట్యూమ్
ఓకే మీరు ఎకు సార్లు వాచ్ చేసిన మూవీ ఏది బ్రో
నేను ఎక్కువ సార్లు వాచ్ చేసింది ట్రిబులారే బ్రో
మ్మ్ ఎన్ని సార్లు చూసిండచ్చు
టువల్ టైమ్స్ చూసేదట్ల
ఓకే ఓకే
ఆ మీకు బ్రో అది సాహో అన్నారు కదా
ఆ నాకు సాహో అంటే ఇష్టం
ఆహా
టే మీకి ఎలాంటి జోనార్ మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్
మంచి స్టోరీ ఉండాలి బ్రో ఇట్లా ఎక్కువ వైలెన్స్ లేకోకుండా కొంచెం లవ్ స్టోరీ అలా
సూ ఆ
థ్రిల్లరు అలాంటి మూవీస్ ఎక్కువ ఇంట్రస్ట్ బ్రో
ఏ
మీరెక్కువ ఏది ఇష్టపడతారు బ్రో మూవీస్
నాకు కొన్ నాకు కొంచం కామెడీ ఇంకా కొంచెం డ్రామా కొంచెం బాగుండాల బ్రో
ఆహా
అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చూస్తూనే ఉంటా బ్ర ఏదైనా పర్లేదా ఇదే అనే అవసరం లేదు పాటలు మూవీస్ లో పాటలు కూడా
ఆ బాగ ఇంట్రెస్ట్ రొమాంచి పాటలు
మ్మ్
అంటే ఐటమ్ సాంగ్స్ కాకోకుండా కొంచెం మంచి ఫీల్ వచ్చే సాంగ్స్ అయితే ఎక్కువ వింటాను.
హ్మ్మ్
ఆ రీసెంట్ టైమ్స్ లో అయితే ఆ డ్యూడ్ మూవీలో సాంగ్స్ ఎక్కువ అడిక్ట్ అయిపోయాను. ఆ డ్యూడ్ మూవీలో మంచి ఆ ఆ డైలీ వింటా బ్రో నేను
అ
ఆ
ఫేవరెట్ సింగర్ ఎవరు బ్రో
ఫెవరెట్ సింగర్ అనిరుద్ బ్రో
అనిరుద్దా
ఆ అవును
హ్మ్మ్ నాకు సిద్ది శ్రీరామంటే ఇష్టం
ఓహో
హ్మ్ మీరు ఇట్లా సాంగ్స్ గిరి స్ చేయడం అలా చేస్తుంటారా
సాంగ్స్ రీల్స్ అంటే అప్పుడు చేసేవాడిని ఇప్పుడు అంత లేదు
ఆ
చాలా రోజులైంది చేయక అప్పుడు చేసేవాడిని అంతకు ముందు
ఓకే ఓకే
ఆ మంచిగా ఫ్రెండ్స్తో కలిసి కొన్ని రీల్స్ చేసేవాడిని
ఆ
ఇప్పుడు అంతగా ఏం చేయట్లేదు
ఓకే బ్రో
ఆ ఇంకేం కో
ఊ ఇంకేం లేదు బ్రో గుడ్ నైట్
ఓకే ఓకే బాయ్ బ్రో
ఊ బాయ్